హ బాగున్నా నువు బాగున్నావా
ఆ బాగున్నాను ఏ ఏమి ఈ రోజు కాల్ చేసావు చాలా బిజీగా ఉన్నట్లు అనిపి కనిపిస్తున్నావు ఈ మధ్య ద్యా
ఏం చెప్పాలి అసలు ఈ రోజు నా దగ్గర జరిగింది వింటే నువ్వు నవ్వుతావు తెలుస అట్లాంటి సిచ్యుయేషన్ జరిగింది అసలు ఈ రోజు
అబ్బా చెప్పు చెప్పు నేను రెడీగా ఉన్నా
హ నువ్ ఎప్పుడు రీ రెడీగానే ఉంటావ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే ఫస్ట్ చెప్తుంటావు నువ్వు
ఆ అవును
ఏమైందంటే చెప్తా విను మార్నింగ్ లేట్ అయిందా
ఆ
తోరగా రెడీ అయి బస్ ఎక్కాను
ఆ
కానీ బస్సు ఎక్కాక తెలిసింది
డిఫరెంట్ స్లిపర్స్ వేసుకున్నా నావా ఏమైనా
రెండు డిఫరెంట్ స్లిప్పర్స్ వేసుకున్నా అనమాట అసలు ఆ టైమ్లో ఎంత త అసలు చలో అ అసలు తోచలేదనమాట
అంటే ఎలా వేసుకున్నావ్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి వైట్
అంటే బిన్న బిన్న రె అయ్యి స్లిప్పర్స్ వేసుకొని వచ్చేసిన అంటే ఇగ అదేమైందంటే కాలేజ్ కి వెళ్ళాకా రెడీ అయిన కదా మామూలుగా లేట్ అయిపోయిందని మెల్ల మెల్లగా కాలేజ్ కి రెడీ అయిన కాలేజ్కి వెళ్ళాక అందరు నా కాళ్ళే చూస్తున్నారు అసలు ఎంత కామెడీ అనిపించి
అంటే కామెడీ ఏం లేదు ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ ట్రెండే కదా ఆ నువ్ మాత్రం ఫ్యాషన్స్ స్టార్ట్ చేసా వన్కో
ఏం ఫ్యాషన్ ఫ్యాషన్ కాదు స్వామి అది ఎంబారెస్మెంట్ గా ఉంది అసలు ఏంది నేనూ ల్యాబ్ లో కి వెళ్ళాక కూడా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు తెలుసునా
ఓ నో ఇన్స్టాగ్రామ్లు వైరల్ అవుతున్నావా నువ్వు
ఏడ వైరల్ చేసేస్తారు నేను అసలు చూసుకుంటంటే బాగుండు అనిపించింది అదే భయం నేను అసలు అప్పటికప్పటికి బ్యాగ్ అంటే బ్యాగ్తో కాళ్ళు కవర్ చేసుకున్న తెలుసునా కవర్ చేసుకుని అట్లా కు
మరి తర్వాత ఏం చేసాం
ఏం చేస్తా ఇంక మధ్యలో క్లాస్ నుంచి బయటికి వచ్చి ఇంకా షాప్ దగ్గిరి పోయి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి కొత్త చెప్పులు తీసుకు కొని వేసుకున్నా హండ్రెడ్ రూపీస్ బొక్కా
బాగుంది కానీ ఆ పాతవి ఏం చేసావు
అవి బ్యాగ్ లోనే ఇంకోటి చెత్తబుట్టలో పెట్టిన వాటి బ్యాగ్ లో పెట్టుకున్నా మంచి స్లిప్పర్ ఇంకోటి వచ్చి ఎక్కడే డస్ట్బిన్ ఉంటే అక్కడే పడేసా
ఎందుకు వేసావు రెండు తీసుకొని వెళ్కూడదా ఇంటికి ఇంకోటి లేదా ఇంకో స్లిప్పరు
అదేమంతగా లేదు లే ఏందో అక్కడ ఉండ రెండు స్లిప్ స్లిప్పర్స్ వేసుకొని వచ్చేసా దాంట్లో ఒకటే మంచిగా ఉండేది ఇంకా టీ పడేస సరే హ్మ్మ్
సరే నాది ఒక స్టోరీ ఉంది వింటావా
ఉ చెప్పు వింటాను ఇంకేముంది చెప్పు
ఈ రోజు మా ఇంట్లో గెస్ట్ వచ్చారు వస్తారని చెప్పా కదా నీకు
ఆ చెప్ప పవు
నేను టీ చేసేందుకు వెళ్ళా
ఆ నువ్వు టీ వావ్ మీ అమ్మ ఫోర్స్ చేసిందా చేయమని
అలా ఏం లేదు జస్ట్ చేద్దామని వెళ్ళా
ఉ అంటే మంచి పనులే చేస్తునావులే ఇంట్లో ఉండి
ఆ కానీ టీకి బదులు పొర పాటున సాల్ట్ వేసేస తెలుసా
వా పా పా పా పా నా మసాలా టీనట్టు ఉంది తెలసిన నీ స్టోరీ
అంటే నువ్వండి మసాలాలు వేసినావు నేను జస్ట్ అంటే షుగర్ అనుకోని సాల్ట్ వేసేసాను అనమాట
ఈ నీ టీలో సాల్ట్ వేసారు అంత మాత్రం నీకు డిఫరెన్స్ కంట పిలేదా
అవున రా షుగర్ బాటిల్ పక్కన సాల్ట్ పెట్టి ఉంది మా మమ్మీ నేను చూడకుండా సౌ షుగరే అనేసి తీసుకొని వేసేసా
ఉ ఎవరు గెస్ట్ వాల్ తాగ్యారా లేతే నువ్వే ముందే ఏమం టేస్ట్ చేసి ఇచ్చాన
అంటే ఒక సిప్పు తాగి చాలా యూనిక్ టేస్ట్ ఉంది అన్ న్నారుహ్
హ్ పాపం ఎట్లు ఉంచుకుండా ఆ అ మాటైనా చెప్పిన్లే పోని అదేం కంట్రోల్ చేస్కున్నాడో ఏమో నాకైతే నవ్వే ఆగడం లేదు
తర్వాత మా అమ్మ ఒచ్చి ఎంటే చేసావనె అడిగింది ఏన్ సైలెంట్ బ స్ నోరు గుడా ఓబన్ చేయలేదు
నువ్వు కిచెన్ లోకి వెళ్తే ఇలానే అవుతుంది నిజం మొన్న రీసెంట్గా ఇ కు ఈ కుక్కర్ది గుడా చూసా ఇంగ నువ్వు ఏంటిది ఇంగ ఆనియన్స్ చట్నీ చూసేది చూస్నాను, మమోస్ చూస్నాను ఇవంతా జరిగిం
అంటె అప్పుడప్పుడు ఎక్స్పర్మెంట్స్ చేస్ తు ఉండాలన్మాట
ఊమ్ ఇంకోట్ చెప్పేదా
ఇంకా ఉందా చెప్పుచెప్పు వింటా అసల్ నన్కి రెడీ తెల్ వింటానే ఉంట
ఊమ్ అంటే ఇట్ల ఇ మాటల మాటల్లో అన్ని గుర్తుకొస్తాయ అన్మాట చెప్తా విను నిన్న రాత్రీ ఫోన్ చార్జ్ పెట్టి పడుకున్నానా
ఆ
కున్తర్వాత మార్నింగ్ లేచి చూస్తే ఫోన్ ఛార్జే కాలేద్
ఎందుక్ కరెంట్ పోయిందా ఏమైనా కరెంట్ పవర్ కట్ అయింద
కరెంట్ పోలేదు పవర్ కట్ కాలేదు ప్లగ్ ఆన్ చేయలేదు తెల్స్ నా ప్లగ్ అంటేనే స్విచ్ ఆన్ చేసి లేద్
బాడీ మైండ్ ఛీ బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్మాట
ఊమ్ ఇంకా ఏమంటే ఇంక వరస్ట్ ఏం ఏమంటే నేను ఫోన్ ఫోన్ చెడిపోయింది అనీ సర్విస్ సెంటర్ కి వెళ్ళి రెడీ అయి చేపిచ్చేన్
ని లైఫ్ ఇట్సే కామ్డిషోరా
ఉమ్ ఏం చేద్దాం అట్ల ఐపోయినా ఎంత సీరియస్గా ఉద్దాం అనుకున్నా కామ్డీ కామ్డీ ఐపోతాంది
ఈ రోజు కూడా విను నాకు ఒక ఎంబారెసింగ్ మూమెంట్ జరిగింద్ తెల్సా
ఏమిటది ఇంకోటి చెప్పు
అంటే క్లాస్లో టీచర్ కోషన్ అడిగారు న్ కాన్ఫ గ ఆన్సర్ చెప్ పనన్మాటా
హ కరెక్ట్ ఆన్సర్ చెప్పావా రాంగ్ ఆన్సర్ చెప్పావా అసలు కోషన్ అన్నా అర్థంమయిందా నీ కీ
కంప్లీట్లీ రాంగ్ తెలుసా రాంగ్ ఆన్సర్ అది చెప్పింది
ఎక్స్పెక్ట్ చేసా అసలు క్వశ్చనే అర్థం కాదు నవ్వు నువ్వు పోయి కరెక్ట్ ఆన్సర్ చెప్తావా రాంగ్ ఆన్సరే చెప్తావని ఎక్స్పెక్ట్ చేసా తర్వాత ఏమైంది
అందరూ నవ్వేశారు టీచర్ కూడా నైస్ ట్రై అన్నారు
పోనీలే మంచి కాంపిమెంట్ అ కాంప్లిమెంట్ అన్నా ఇచ్చింది నైస్ ట్రై అంటే వరస్ట్ రిప్లై అనమాట ఆమెే దృష్టిలో ఇంకా మన ఇద్దరి ఇన్సిడెంట్స్ వింటే మూవీ తీసేచ్చు తెలుసునా సిడన్స్ జారుగుతూ ఉంటాయి
టైటిల్ పెట్టుకోవచ్చు ఎంబ్రాసింగ్ క్వీన్స్ అనేసి
ఆ అవును లేదా ఉప్సిస్ టర్స్ అని పెట్టుకోవచ్చు
ఆహా సూపర్ రావు సిస్టర్స్ బాగుంది చాల బాగుంది
మ్మ్ మూవీ తీసే అందరు అదే ఇంకా నవ్వుకునేకే సరిపోతుంటుంది వాళ్ళ లైఫ్ కూడా దాంతో రిలేటెడ్ చేసుకొని నవ్వుకుంటూ ఉంటారు
అవును పోనీలే మన వల్ల అన్న వాళ్ళు నవ్వుకుంటారు కదా మ్మ్ ఇంకేం మరి ఇం ఇంకా ఆంటి ఆ ఎగతాలీ చేస్తూనే ఉంటారా మసాలా టీ గురించి అవును చేస్తాను అంటమ్ నువ్వు చెప్పు కంప్లైంట్ ఈసారి కచ్చి తంగా మసాలా టీ చేయను మంచి టీనే చేస్తా అనేసి
కిచెన్ లో పోవాలంటేనే అవ్వదు నువ్వు కూడా కొంచెం నేనే మాసాలటి అంటే నీ లింగాగూరం నువ్వు నీకు తెలిసి కూడా నువ్వు సాల్ట్ వేసీనావ్
అంటే చెప్పా కదా పక్కన పక్కన ఉంది కన్ఫ్యూజ్ అయిపోయిన అనమాట రెండు ఒకేలా కనిపిస్తాయి కదా అది ఏమన్నా పింక్ సాల్ట్ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ రెండు వైట్ గానే ఉంటాయి
అంటే షుగర్ అంటేది కొంచెం లావుగా ఉ లావుగా ఉంటుందన్నమాట
మ్మ్ హ్మ్ అంటే మేము షుగరు పౌడర్ యూస్ చేస్తాం అన్నమాట
ఓహో మీరే పౌడర్ వేసుకుంటారా లేకుంటే టే
బయట కొనుక్కుంటాం మ్మ్
అయితే ఈరోజు చాలా నవ్వుకున్నాం కదా అసలు మొత్తం కమెడి ఇన్సిడెంట్ రోజో ఏదో ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ అన్నా జరుగుతాయిట్లా
అవును
నువ్వు డిన్నర్ చేసారా
ఇంకా లేదు చెయ్యాలి ఆ కిచెన్ కి వెళ్ళాలంటేనే భయం ఎస్తుందండి
ఫస్ట్ నువ్వు పోవాలండి మీ అమ్మ అలో చేయాలి కదా ఫస్ట్
అంటే ఆలోచిస్తారు ఎందుకు అలోచేయరు చెప్పు
సరే వెళ్ళినా కూడా కొంచెం కేర్ఫుల్గా చూస్ చేయ్ పనులు షుగర్ బదులులా సాల్ట్ వేయద్దు సాల్ట్ బదులు షుగర్ వేయద్దు
ఆ నువ్వు స్లిపర్స్ మ్యాచ్ చేసుకొని వెళ్ళు
అదే అట్లా అయిపోయింది లే ఇన్సిడెంట్ ఏం చేసాం చెప్పు అప్పుడ పట్లా చెతా ఉంటాయి
ఇంకేమైన్నా కొత్తవ ఏమైనా ట్రై చేసావా చేస్తావా
ఏమన్నా ఇప్పుడు మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు ఏమన్నా కొంచెం హెవీగా చేద్దామని ఉన్నా డిన్నర్ ఆకలేమో అయితాంది ఈ ట్రై చేయలేదు మా అమ్మకు చెప్పేసిన ఏమైనా మంచిగా చెయ్ మా వంటా అని
ఆ ఆంటీ ఆంటీ బాగా చేస్త పార్లే ఫుడ్ విషయంలో అయితే ఫస్ట్ ఆంటీ వస్తు చ చానా బాగా చేస్తారుా అంటి ఫుడ్
మీ మమ్మీ కూడా బాగా చేస్తారులే ఎన్ని సార్లు తినలేద్ దు
ఇంకే మరి ఇంట్లో అందరు బాగున్నారా
ఉ అందరు బాగున్నారు మీ ఇంట్లో బాగున్నడా
అందరు బాను సరే అయితే ఈ వీకెండ్ ఖచ్చితంగా కలుద్దామా మరి అయితే
ఉ అడిగి చెప్తాను ఒక ఒక రేపు మార్నింగ్ లోపల చెప్తాను అడిగి ఎవరు ఒకటే వస్తామా మీ ఫ్రెండ్స్ కూడా వస్తారా
నీనొక్కటే
ఉ సర్లే అయితే వచ్చేయి ఇక్కడ ఇంటికి వచ్చేయి ఓ నేను మర్చిపోయినా మనం ఇంటికి కదా ప్లాన్ చేసింది ఈ మూవీ అనే గుర్తుకొస్తాను న ఇంటికి వచ్చేయి సరెన
ఆ సరే అయితే
ఉమ్ సరే అయితే బాయ్